తిన్నరా?
ఆ బాగున్నామండి, మీరు బాగున్నారా?
ఆ, బాగున్నానండి.
ఏం చేస్తున్నారు?
ఎం చేస్తున్నామంటే ఫుడ్ చేసారు. ఫుడ్డు తినడానికి ఆ అంటే, ఆల్మోస్ట్ ఇంతకు ముందే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు తినేసాము.
ఏం తిన్నారేంటి?
తొందరగా తినేస్తామండి మేము.
ఉమ్ ఎంత తింటూ ఉంటారండి?
ఆ సెవెన్ తట్టి లోపల తినేస్తామండి.
ఎయిట్ లోపల తినేస్తవా? అది గుడ్ టైమింగ్ అండి.
ఎందండి?
అదీ చాన గుడ్ టైమింగు అంటున్న.
అవునండి, మీరేన్ని గంటలకీ తింటారండి?
మేమైతే టైమ్ పడుతుందండి మాకు, చానా లేట్ అవుతుంది.
హ్మ్
ఆ తొమ్మిది పైన అలా, తింటూ ఉంటామండి.
అవునండి.
తొందర తిందామని ట్రై చేస్తూ ఉంటాం. తొందరగా తిందామని ట్రై చేస్తూ ఉంటానండి, బట్ అది అటు ఇటు చేసి తొమ్మిది పైన అయిపోతూ ఉంటుంది.
ఆ
ఇంకేంటన్
మొత్తం మీద ఎలాగొలాగ చేస్తున్నారు.
ఉమ్ మీ నాన్నగారు ఎలా ఉన్ న్నారండి.
నాన్నగారు బావున్నారండి.
అడిగానని చెప్ప మీ నాన్న గారిని
మీ నాన్నగారు మమ్మీ ఎలా ఉన్నారండి
నేను చాలా బాగున్నాను
ఓకే నాన్నగారికి మధ్య అనారోగ్యమని విన్నాను ఏమి ఏమైంది
కొంచెం బావుందండి అవునండి మీరు మ్యారేజ్ సర్టిఫి చేసుకున్నారా అండి అప్లై చేసుకున్నారా వచ్చిందా
అంటే అప్పుడు మ్యారేజ్ అయినా వన్ మంత్ లోపల చేసుకుంటే సచివాలయంలో ఫ్రీగా చేస్తారంట
హా
వన్ మంత్ దాటిందంటే అంటే మల్ తర్వాత మనీ కట్టాలంటండి
అవునా ఇంకా వన్ మంత్ ముంద మీరు చేసుకోలేదండి
లో ఇంకా చేసుకోవాలండి
తెలుసుకొని పెద్దా అనికి ఎప్పుడదు అద ఇంకైనా అవసరం ఉదండి
అవునండి
అ ఇంకా అండి
ఇంకా చెప్పాలండి
ఏ లేద చెప్పడానికి
ఏందండి
నేనేది సతానికి
ఉన్నాయంండి మరి మాట్లాడితే చాలా విషయాలే ఉంటాయి
అవునా అండి ఏం చూస్తున్నారు అనుకున్నది ఏంది అండి వయసు ఎలా ఉంది
లేదండి జనరల్గా ఏమంటే ఇంకా కాలు మాట్లాడుతున్నా కద అని అలా బెడ్ మీద తలవాల్చి మీతో మాట్లాడుతున్నానండి
అవునా అండి పర్లేదులేండి
హు
వంట అయిపోందా
వంట అయిపోడందండి తినసాను కూడా అండి
అప్పుడనే తినేసి నారా అబద్దాలు చెప్పద్దండి
లే అవునండి తినేసా అండి అదే కదండి స్టార్ట్ టింగ్ చెప్పాను
మీరంత ఫాస్ట్గా తింటారండి మళ మిడిల్ నైట్ లో మీకు హంగ్రీ గా అనిపించదా
అంటే అద అలా చేసుకోకూడదండి ట్వెల్వ్ అవర్స్ మన శరీరానికి గ్యాప్ ఉండాలంటా అండి అది అంటే ఉపవాసంలాగా అలా ఉండాలంట అండి
మిడిల్ నైట్ లో అట్ట హంగ్రీ అని ఇప్పుడు మీరు ఏం చేస్త ఉంటారు ఫ్రూట్స్ ఏమైనా తింటారా లేకపోతే ఎలా ఉంటారు అని అడుగు
ఆ పడుకునేటప్పుడు క్యారెట్ జ్యూస్ లేకపోతే ఏదో ఒక ఫ్రూట్స్ ఏదోటి తినేస్తాను
ఆ
దానివల్ల కొంచెం ఆకలి తగ్గుతుంది. ఇగా పడుకునేస్తాం కదండి, నిద్రపోతాం కదండి. ఎటువంటి ఆ ఏటటువన్నీ ఉండవు.
ఆహ్ అవునాఅండి.
ఉహ్ అవునండీ మా ఇంటి దగ్గర మీకు విషయం చెప్పడం మర్చిపోయానండి. అంటే ఇక్కడ శివాలయం టెంపుల్ ఉందండి, అక్కడ కోన ఉందండి.
ఓహో చానా ఫేమస్ అండి ఆ కోన అందరికి.
అవునండి దాని పక్కన కూడా ఇంకో కోన ఉందండి. ఆ కోన్ అయితే వాటర్ ఫాల్స్ పైపేయవచ్చు ఈ మధ్య వర్షం బాగా బలంగా పడిందండి.
అవునండి రీసెంటగా.
అవును దానివల్ల వర్షపు వాటర్ అంతా అక్కడికి వచ్చి ఆ వాటర్ ఎక్కువ ఫాల్ అవ్వడం వల్ల ఏమైందంటే అది ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా తయారయిందండి.
ఎక్కడండి జేవకొండ దగ్గర అండి.
అవును. కాదండి, అది మీరు ఏరియా అది కాదు. మరి ఏరియాలో ప్రస్తుతానికి చెప్పకూడదు కాబట్టి చెప్పటం లేదు.
ఆ ప్రసెంట్ అయితే ఇప్పుడు కూడా ఉందా అండి కోనా.
ఆ కోన ఉందండి. మళ్ళీ తర్వాత ఇంకొక టెంపుల్ ఉందండి కొద్దిగా దూరం పోతే. ఎందండి.
స్టిల్ టుడేనా.
ఏందండి.
స్టిల్ టుడేనా.
అవునండి ఇప్పుడు కూడా వాటర్ ఫాల్స్ బాగు ఉందండి. అంటే బాగా అంటే మేము రోజు ఒకసారి అయితే కాకపోతే పైనుంచి రాళ్ళు పడతాయని ఒక భయం గాని
హ్
జనరల్గా అయితే అక్కడ అయితే చాలా ఆనందంగా, ఆహ్లాదకరంగా ఒక టూరిజం లాగా ఉంటుందండి. పక్కనే కొండ కదండి, ఆ కొండ పైన మేము అప్పుడప్పుడు వెక్కుతూ వెళ్తూ ఉంటాము. అక్కడ ఆ కొండ పైన కొన్ని ప రకరకాల పండ్ల చెట్లు కూడా ఉన్నాయండి మధ్య చూసాము.
ఆ మీకు ఒకటి చెప్పడం మర్చిపోయానండి. ఒక ఇన్సిడెంట్ చెప్పాలి మీకు.
చెప్పండి.
ఏంటంటే మా ఫ్రెండ్ వల్ల తమ్ముడు బ్రదర్ ఉండే వాళ్ళు అనమాట.
హ్
ఆ ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు ఏం చేశాడంటే వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా అం ఒక ఈవినింగ్ గలా అందరు బయటకు వెళ్ళరన్నమా
హ్
కంటే ఒక బావి దగ్గరకి అనమాట అంటే ఎండాకాలం అప్పుడు సో అలా బయ బావిలో మునుగుదాము ఈత కొడదామని చెప్పి వెళ్ళారన్నమాట వాళ్ళ బ్యాచ్ మొత్తం. అలాగే దాంట్లో ఒక అబ్బాయి అంటే ఒక ఫ్రెండ్ బర్త్డే అనమాట సో అందుకని అలా వెళ్ళుంటారు. దాంట్లో ఒక అబ్బాయికి ఈత రాదనమా ట
ఆ
అందరూ దూకారు అబ్బాయి కూడా దూకాడు అనుకుంటా మళ్ళ వీళ్లు చూస్తే అబ్బాయి కనపడ్లా
ఎలా అండి మరి
మళ్ళ బావి మొత్తం వెతికారండి వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా అక్కడ అబ్బాయి ఎక్కడ కనిపించలేదు
అంటే కనీసం అంటే ఏదన్నా అయినా కూడా వాటర్లో తేలుతారు కదండి
అంటే చనిపోయాక తేళ్తారు కదండి మీీళ్ళు భయపడి అప్పుడే వచ్చేసారనమాట భయపడిపోయి చనిపోయినాక బాడీకి చాలా లేస్ అయిపోతున్నప్పుడు పైకి వచ్చేస్తుందండి బాడీ మనం అంటే మనకి ప్రాణం ఉన్నప్పుడు అది ఈత కొట్టి మనం మునిగిపోతూ ఉంటాం కదా
అవునండి
అది చాన పెద్ద బావండదీ వీళ్ళు భయపడొచ్ చేస్తరు వీడియో ఎక్కడ క్కన వెల్లివచ్ పెనాడు ఏమో అనేసి చేస్తరన్మాట అ నెక్స్ట్ వె చేస్ తే ఆ అబ్బాయి ఎక్కడ చానా అంటె పైకి లేసి పోయి ఉన్నా అనమాట
తినండి బీచుల్లో పాడు తళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి
అవ్నండి కోనల్ దెగ్గర చాలా జాగ్రత్ కిల్లొ వండాక్ మరి ఈతొచ్చినొళ్ళే బాగ ఈతోచ్చినొల్ మాత్రమే వెళ్ళాలి మరీ నెవ్ వెళ్ళడం కూడ సజెస్ట్ కాదు అనవసరంగ ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ల్ల అలాంటివి ఉంటాయి కదండి
అదీ వాటర్ అనేది మనం తెలీకుండానె తీసుకుపోతుందండి
అవునండి ఫ్లో పెరిగిందంటే ఆటోమేటిగ్గ తెలీదండి ఈత కూడా కొ ఆ ఈత బాగ్ వొచ్చినళ్ళు కూడా సర అయి బవలేరండి
ఉ అండి అదీ టైం అండి ఒక్కొక్కసారి అది కాకుండా బీచ్ల్లో నార్మల్గ మనము జస్ట్ చెప్ప నార్మల్గ ఎంజాయ్మెంట్ వెళ్తూ ఉంటాం కదాండి సొ అక్కడికెళ్ళినప్పుడు జస్ట్ ఒక టూ మినిట్స్ అక్కడ వాటర్ దిగి నిల్చుకుంటె నె మన దెగ్గరున్న ఇసుక మొత్తం లాగేసిందండి అల మల్ల వదల్ల ఎంత డేంజర్ అనిపిస్తుందంటే అంత డేంజర్ అనిపిస్తుంది ఎంత కేరింగ్ ఉంటే అంత కేరింగ్ గా ఉండాలండి అక్కడైతే
దండి ఇప్పుడూ మరి వాయిస్ కొంచెం బిగ్గరగా ఇనపడుతుంది కొంచెం తగ్గ కొన్ చెం తక్కువగా మాట్లాడండి అదీ మీరూ ఇప్పుడు నేను చెప్పద చ్చు కుందేమంటే ఆదే చెప్పాం కదండి కోన పైనా ఫ్రూట్స్ కొన్నుంటయని వాట్లో ఈత పళ్ల అన్ చెప్పి మీకు ఐడియా ఉందండి
ఓ నాక్ చాలా ఇష్టం అండి అదై తే
అయ్యో ఈత పండ్లు పైన చాలా పెద్ద పెద్ద వనాలు వన్యం ఉన్నాయండి మేమైతె చాలా కోసుకొని తిన్నాము సూపర్గ ఉన్నాయండి
కానీ అక్కడికి వెళ్ళడం కొంచెం డేంజర్ అంటా ఉంటారండి నాకన్
అవునండి పులులు చెరుత పులులు అవన్నీ తిరుగుతూ ఉంటాయి అటువంటి ప్లేసులలో
బట్ మిర్ ఎలా ఎల్లారండీ అక్కడికైతే
అంటే వెళ్ళిపోయామండి అలావి చాలా మంది వెళ్తూ ఉంటారు అక్కడికి ఏ ఏత పళ్లు ఇవన్నీ కోసి ఇక్కడ మార్కెట్ లో అమ్ముతూ ఉంటారు కదా వాళ్ళు వెళ్తూ ఉంటారు డైలీ
కానీ వాళకి చాలా జాగ్రత్తగా ఉండాలండి అక్కడ ఎలాంటి పాములు గిల్లుగ్
ఏందండి
ఆ స్నేక్స్ పడే ఏమన్నా ఉంటే కష్టం కదా అంటున్న
అవునండి త్తుపల్లో మరి మీరు ఎప్పుడైనా తిన్నా ఆ వెళ్ళానండి
వెళ్ళార
వెళ్ళానండి
మీకు భయం అనిపించలేదా అండి వెళ్ళేటప్పుడు
అంటే ఫస్ట్ వెళ్ళేటప్పుడు చాలా భయం అనిపించింది కానీ మాతో పాటు చాలా మంది వెళ్ తున్నారు దారి మధ్యలో
ఎంతమంది వెళ్తా ఎంతమంది వెళ్లారండి మీరంతా మీరంతా ఎంత మంది వెళ్లారు మీరు
మేము ఒక త్రీ మెంబర్స్ ఇల్లు ఉంటాము
అంతేనాండి అ ఇతప్పుల్లన్ని కోస్ హలో ఇంకా ఏమేమి ఉన్నాయండి పండ్లు అక్కడ
అక్కడ ఈతపళ్ళు తర్వాత బూడిద పళ్ళు ఉలించి పళ్ళు
ఉం
తర్వా కలీం పండ్లు కలీం కాయలుని చెప్పి వినుంటారు మీరు
ఆ తెలిసింది చాల పుల్లగా ఉంటాయి బాగుంటాయి
అవునండి అవి పుల్లగా ఉంటాయి మరి మాగింత తర్వాత ఎర్రగా రక్తం వచ్చినట్టుంటాయి
అవునండి అది కాకుండా సాల్ట్ అద్దుకుని తింటూ ఉంటాం మేము కొంచం పచ్చిగా ఉన్నప్పుడుయితే
అవునండి అందరూ సాల్ట్ లోనే అత్తుకుని తింటూ ఉంటారు కాకపోతే పులుపు కదండి చాలా వరకు కొంతమంది తిన్రు
ఈ మధ్యకాలంలో ఒకటి అబ్జర్వ్ చేసారాండి మీరు
లేదండి
చాలా మంది డ్రింక్ చేసి ఎంతో ఎంతో మంది చనిపోయారో తెలుసా అండి మీకు కల్తీ మందు కల్తీ డ్రింక్స్ అంతా తాగి
కల్తీ
కల్తీ మందులండి
మందు అంటే ఇది మీరు చెప్పేది నాటిసారాయి
ఆ అలానే తాగడం వల్ల కొంతమంది చనిపోయారండి
అవునండి అవునండి చాలా మంచి పోయారు ఈ రీసెంట్గా వేరే ఊర్లో గూ డా ఇలాగే జరిగి కొంతమంది చనిపోయారు గవర్నమెంట్ వీడి మీద కొంచెం చర్యలు తీసుకుంటా ఉందది అయినా కూడా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి
అది గాకుండా తాగడం ఎందుకండి బాయ్స్ అయితే
తాగడం ఎందుకు అంటే వారు మనం చెప్పినా వాళ్ళు మారరు గదండి
డ్రింక్ చేయడం వల్ల వాళ్ళకి అసలు ఏం తెలియదుండి వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా వాళ్ళు కాన్షియ స్లోనే ఉండ్రు
అవును కాన్షియస్లు ఉండరు పైగా వాళ్ళు ఎక్కువ అతిగా తాగేస్తారు స్తూ ఉంటారు దాని వల్ల కుటుంబంలో అ మతుతో ఏం మాట్లాడుతున్నారుారో తెలియదు గొడవలకి ప్రేరేపిస్తారు ఇంట్లో పట్టుకొని ఎవరినంటే వాళ్ళని కొట్టేస్తూ ఉంటారు
ఆ
అలా చాలా వాటికి అలా చేస్తూ ఉంటారు
కానీ ఇంట్లో ఎంత సమస్యలు అండి ఒక పెద్దగా ఉండి అలా తాగి అలా ఇంట్లో బాధ్యతలు చాలా మంది చూసు కోరండి అప్పుడు వాళ్ళ భార్యలు ఎంత బాధపడుతూ ఉంటారండి
అవునండి సరేనండి తర్వాత సరేనేను
డండి
ఆ ఓకే అండి.
ఊ చ చెప్పండి కొంచం ఫ్రీగనే ఉన్నాను మాట్లాడండి.
కాళిగానే అంటే బిజీ ఏం లేరు కదండి.
ఆహ లేదండి. డి.
ఆ అలా తాగడం అనేది మనం అవేర్నెస్ తెప్పిచ్చాలండి. అది చాలా మందికి చెప్తూ ఉండాలి. కానీ చెప్పినా కూడా కొంతమంది వాళ్ళ మాట మన మాట విండ్రు
అవునండి చాలా మంది అలా తాగేసి ఎంతో యాక్సిడెంట్లు చనిపోవడము రచ్చలు చనిపోవ ఆ ఒక్కటి రెండు చూసుంటామండి వాళ్ళు ఆ ఇంట్లో